హలో
ఏం చేస్తాళ్లు
ఏం లేదు
ఆ మీకాడ వాతావరణం ఎట్లున్నది ఇయ్యాల
అగాడ వాతావరణం ఇయ్యాల కొంచెం ఎండెండకున్నా ఇయ్యాల అంతగణం ఎండ ఏం లేదు
ఆ
మీ కాడేట్లున్నది
మాకడ్న మాకాడ కూడా చల్లదనం బాగున్నది ఇయాలా ఎండలు రోజు ఎండలు బాగు కొట్టినాయి నైట్ కొంచెం గాలిది బాగా వచ్చింది వాతావరణం సళ్ళగున్నది
మాకేమో నైట్ మబ్బోచ్చింది
ఆ మబ్బుపట్టిందా
ఆ
తి తిన్నర మరి
ఆ తిన్న
ఏంకూర తిన్నం
మేంకూర మీ
మావి ఇయాల మటను
మా మీ మటనా
మీది
మా ఎగ్ఇయాల
ఎగ్ ఎట్లా ఉుడ్కబెట్టిల్లా కొట్టిపోషిండిళ్ళ
కొట్టిపోషొండినం
ఏవిధంగా కొట్టిపోషి వొండిల్లు బ
ఏ విధంగా అంటే రెండు ఉల్లిగడ్లు యేషి పచ్చమిరపకాయలు యేషి అదా రెండు కోడర్ళ్లు కట్టి ఉన్నం
ఆ
మాట్లాడు మీకు ఎప్పడుంటే మాట మీరు మాటమ ఏ మాట నాది
మా మటనూ అంటే మటన్ అంటే మటన్ కాదు కాని కుందేలు
ఆహా
కుందేలు కూరా ఒక గిన్నెలా ఆయిల్ పోసిన స్టవ్ వెలిగించిన
ఊ
స్టవ్ వెలిగించి ఒక గిన్నెల ఆయిల్ పోసి ఆయిల్ వేడక్కి చ్చిన తర్వత జిలకరేసిన జిలకరేసిన తర్వాత ఉల్లిగడ్డ చ్చిమిర్చి అవి వేసిన అవి గోలిన తర్వాతమట అది కూర వేసిన కూర చేసిన తర్వత్ త అదికోసేపు అంటే ఉప్పేసి ఉడకబెట్టిన చాలా సేపు నీరు ఇగ్గేటట్టు
ఉమ్
ఉప్పు వేసిన ఉప్పు వేసి ఉడకబెట్టిన తర్వాత ఒక అర్ధగాంట సేపటి దాక కుడికించిన ఉడికిచ్చిన తర్వాత పసుపు అల్లం వేసిన పసుపు అల్లం ముక్కలకు పట్టిన తర్వాత మళ ఒకసేపటినే వే వేడి ఇట్ల నూనెలెంపిన తర్వాత మళ్ళా క కారం వేసిన కారం వేసిన తర్వాత అది కొంచెం మళ్ళా ముక్కకు కారం పట్టిన తర్వాత కొంచెం వాటర్పోసిన చిక్కదనానికి
ఉమ్
ఆ చిక్క పడ్డ తర్వాత మెత్తగుడికిన తర్వాత మాసలేసి స్టవ్ బంద్ చేసిన అంతే మటన్ కూడా రెడీ అయింది తిన్నాం
మీకు పిల్లయిందా మీకు
ఆ
పెళ్లయిందా మీకు
పెళ్లయింది
ఎంత మంది కొడుకులు
మాకిద్దరు పాపలు ఒక బాబ ఒక పాప ఫైవ్ ఇయర్స్ ఒక పాప సిక్స్ ఇయర్స్ బాబు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బాబు
ఉమ్
ఆ
ఆ కూరేట్ల వండుతరోచేప్పచ్చగ ఈ టమాట కూర యిట్లా
ఉమ్ టమడుకురునా
ఆ అంటే టమాటా కూర తమతున్నెగ్గు
తమటున్నెగ్గ తమటున్నెగు పదిమిలు ను టమాటాలు పోసుకోవాలి ఉల్లిగడలు పోసుకోవాలి
ఉమ్
ఉల్లిగడ్డలు కోసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని జిలికరేస్ కొని ఆయిల్వేడెక్కిన తర్వాత జురికర వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిచ్చారు పచ్చిమిచ్చి గోలిచ్చుకోవాలి గోలిచ్చ గోలిచ్చిన తర్వాత తా పాసుపు వళ్లం వేయ్యాలి వేసిన తర్వాత అవి గోలిన తర్వాత టమాటాలేయాలే టమాటాలు టమాటాలు ఉడికిన తర్వాత ఎగ్గు పొట్టుపోయలంల ఎగ్ ఎగ్గి ఒట్టు పోసిన తర్వాత దానికి సరిపడా కారం వేసుకొని తలగెట్టుకోవాలె కలగెట్టుకున్న తర్వాత అలా మసాలా వేసుకొని బంద్జెయాలి
ఓకే టమాట కూరా ఒకే గి నాకైతే చికెన్ కూర అసలుకే వందరదు ఎట్లా ఉండోచెప్పొద్
చికెన్ కూరన చికెన్ కూర ఎప్పుడు అనేట అప్పుడు చూడలేదా మీరు
ఆహ అంటే మా అమ్మ విందుతది కానీ మా అమ్మ ఎట్ల వొందుతాడో నేన చూడలే
ఆ
ఉమ్మ్ ఎట్లా వండుతారో చెబుతాం మేము వండుకొని తింటాం గదా
ఆ మా చికెన్ కూర పాస్ట్ గిన్నె గిన్నె వెట్టాలే
ఉమ్మ్
గిన్నె వేట్టిన్ తర్వాత ఆయిల్ ఆయిలు వోసి వెలిగించాలే అంటే కొంచెం మంచి మంచిగా మంచిగా రుచి రావడానికి చికెన్ లో కొంచెం ఉప్పు కారం పసుపు అల్లం ఎసుకోవాలే
ఉమ్మ్
ఏసుకున్న తర్వాత ఆహ్ ఏస్ ఏస్ ఏస్కున్న త ఏసుకున్న త ఏసుకున్న తర్వాత మంచిగా ఉడికించుకోవాలే మెత్తగా
ఉమ్మ్
మెత్తగా ఉడికించిన తర్వాత మంచిగా మహిపాలేసి బజేతే మీకు అండత్ చూ ఒకసారి చూసిందంటే అండచ్
నిన్న నైట్ మీకేళి వర్షం బడ్డదా
ఆ
నైట్ వర్షం బడ్డదా మీకేళి
పల్లె మాకేలీ గాలి బాగాచ్చింది
హా
మీది పల్లెటూరా సిటీ ఆ
మాది పల్లెటూరె
అవును మాది సిటీ
మీదీ సిటీ ఆ సిటీల నిన్న వర్షం బాడ్డదా ఎంటి పోచ్చం వాతావరణం ఎటునాది
సిటీ లా వర్షాలు బాగా వడి గాలి వాన అన్ని గులీ కొన్ని ఫ్యాక్టరీలు కూళవాడ్ వడతనాయి ఈ మన్ని బిల్డింగ్లు అన్ని ఊతాన్నాయి వర్షానికి
వర్తనం బిలూలు ఊగుతానాయి
ఆ సిటీల మార్కెట్ ధరలు బాగా వేరిగిపోయినాయి దేనికైనా చిన్న దానికైనా పైసల్ పెట్ కొని కొనుడు అయితంది పల్లెటూర్లో అంటే కల్యామాయక్ అయినా కోతిమీరైయినా కొంచెం మన పల్లెటూరులో కూరగాయలు మనం సాగుబడి జేత్తాం గాబట్టి పల్లగాటూర్ల తక్కువ ధరలు ఉంట ఎయి అంటే మనము సొంత భూమి లో గూడ పండించుకొని తిన్ తినవచ్చు అదే సిటీలల మనక్ ఒ పండించే అంత భూములు స్థలాలు ఉండయి గదా
ఉమ్మ్ మ్
ఆ
ఏం జే ఏం జాబ్ జేత్తాన్ర్ సిటీల మీరూ
ఆ
ఏం జాబ్ జేత్తారు సిటీల ఏఅన్నా జాబ్ ఉందా లేపోతే వుతీ గానే ఉన్నారా ఖాళీగా
జాబ్ అంటే మేము ఇట్లా బ్రతకడానికే అచ్చన అన్నటు
ఉహూ
మీక్కడ మేడారం జాతర ఎలా జరుగుతాది
అంటే మా అంటే ఊళ్ళే బైకి పెట్టా ఒక ఊరుంటా ఊరుకున్ ఏ పది కిలోమీటర్ల దూరం ఉంటాం
ఆ
ఆ ఊర్లో తల్లి కొట్టిందంట అట్ల కొంచెం టాక్ ఉన్నది తెలిసింది పోతాం జాతరకి పోతాం టక్టర్లు తీసుకొని జాతర్ల కి పోతున్నా ఉల్లి వేసుకొని మంచిగా ఎంజాయ్ చేసేస్తం ఇంకా అని తిలి జాతర అంత తిరిగి జాయింట్ విల్లు గియింట్ విల్లు అన్ని ఎక్కి
దర్శనం చేసుకొని వస్తాం మీరు పోరా జాతర్
పోతాం మేమా ఈ సంవత్సరం మా బాబు ది పుట్టింటికిలు ఉంటే పోయినాం
ఆ
టక్టర్ల పోయినం చాలామంది వచ్చిల్లు జాతర మంచిగా అంగరంగ వైభవంగా జరిగింది
ఉ
ఆ మా బాబు పుట్టింటికులు జంపా ఇక్కడ నుంచి ఇంటి కాడ నుంచి అన్నీ ఆ ప్చ్ భోల్లు ఇట్ల పట్టుకొని పోయినాం బట్టలు బొల్లు ఆడ మూడు రోజులు ఉన్నాం అన్న మూడు రోజులు జరుగుతది అక్కడ జాతర
ఉ
జన్ జరిగితే అక్కడ ఫస్ట్ పోయినం పోయిన తర్వాత అంటే ఇక్కడనే యాటల్ని ఇట్ల కోసుకొని ఏయ్ ఇది ఇది కొబ్బరికాయ ఇట్ల కొట్టుకోనీ నేను అయితే మా చిన్న పల్లెటూరు అన్నట్టు మాది పల్లెటూరు అయితే అక్కడ చిన్న జాతర జరుగుతుంది చిన్న జాతర అంటే ఇక్కడ మా ఊళ్లో జరుగుతుంది పెద్ద జాతర అంటే అక్కడ మేడారం ఉ సమ్మక్క జాతర ఓ యాడ నుంచి జరుగుతుంది అన్నట్టు పెద్ద జాతర
చిన్న జాతర కూడా జరుగుతాది అంటార్
అయితే మా బాబు పుట్టి వెంట్రుకలకు పోయి పోయినాం అన్నట్టు పోయిన తర్వాత జంపన్న వాగుల తానాలు చేసినాం తానాలు చేసి అక్కడ కొబ్బరికాయలు కొట్టుకున్నాం ఫోటోలు దిగినం మళ్ళా మా బాబుకు గుండు చేపించినామ్
ఉ
గుండు చేపి గుండు చేపిచ్చిన తర్వాత మళ్ళ వచ్చినామ్ మల్ల వచ్చిన తర్వాత నై టు సమ్మక్క గద్దెల కాడికి దర్శనానికి పోయినామ్ లైన్ లో బాగా మంది ఉన్నారు ఇక తెల్లారి గట్ల ఆళ్ల మొక్కుల అప్ప చెప్పి వచ్చినాం ఇగ మాకి ఇష్టమైనవి అన్ని బొమ్మలు పిల్లలకు ఇష్టమైవి ఇన్ కొనుక్కున్నారు ఇబో ఆ చిన్ తర్వాత ఇగ నైట్ మళ్ళా ఇటు బయలుదేరినాం ఇంటికి
మూడు రోజులు పట్టిందా
ఆ మళ్ళా మీ వత్త అంటే ట్రాఫిక్ జామ్ బాగున్న అన్నట్టు నైట్ అయింది
ఆ రీలే ట్రాఫిక్ జామ్ కూడా బాగానే ఉంటుది
ము
అంత చానా మంది వత్తారు కదా జాతరికి
ఆ
ఎక్కడెక్కడ పెద్ద పెద్ద ఊరు నుంచి ఆ పెద్ద సిటీ నుంచి చాలా మంది వస్తారు కార్లు వేసుకొని బైక్లు వేసు బైక్లుంట ట్రాక్టర్ లో బులర్ లో గ ఇట్లా వేసుకొని వస్తారు
అ నీకు ఈ సమ్మర్ లో మామిడి సీజన్ ఉన్నది కదా మామిడి కాయలు తిన్నారా
ఆ తిన్నాం కాపోతే ఇ సమ్మర్ లో ఎక్కువ తినలే మేము మామిడి కాయలు
పచ్చ వట్టిలా మరి మి ఊర్లో
ఆ పెట్టిల్లు
ఎట్ల పెట్టిలో ఒకసారి చెప్తారా మీకు కూడా అవగాహన అనేది ఉండాలి కదా అందుకే అడుగుతాన
అంటే మాకంటే మా అమ్మీ ఇట్లా పెడతారు చూస్తావా అంటే అందా ఇస్తా అంటే పచ్చ ఫస్ట్ ముక్కలు కడి వేసుకొని ఆరబెట్టుకొని తర్వాతికి మెల్ల కారం వాళ్ళ వేసి కలవెట్ కొంచెం పక్క పెట్టీ నూనె తాాలింపు కా మొత్తం తాలింపు వేసి అలా ఓత్తే కథం గంతే ఇగ పచ్చడి అయినట్టే గంతే తెల్సు నాకైతే
ఓ
సరే హలో
హలో హలో